నవు
ఏం చేయలేద్ మే
ఏ ఏ టైంకి పోదాం మే స్క్యా చీ కేఏం పనిపాటుందింకో మీ కి ఆ ఏం టైంకి పోదం మెస్క్య
పోదాం ఐ ఇది కాల్ అయిపోయిం తరువా
చిక్ చికెన్ చికెన్ గద ఈరోజు
నాకు చికెన్ కాదు ఏం కాదు నా
అవునమ్మా నీక్ చికెనమ్మా తినాలి గదా నువ్వు తింటిలే ఇప్పుడా
తింటా తచ్చిపోతింగా అయ్ ఇప్పుడు కూడా తినకుంటే పోతాను
అవును ఇప్పుడు తింటావని నేను చెప్తున్నా అప్పుడు చికెన్ కదా కుమ్ముతావని అంటున్నా ఏమి
మ్
చికెన్ చిక్ కే నైట్ డిన్నర్ ఏ టైంకి పోదాం రాజీవ్ ఉండాడ ఆ
నే ఒక్కదాన్నే
యాడ వోయిరిల్లూ
అక్క ఫేష్ వాష్
ఆ
అప్పిల్లా ఫేస్ వాష్ కెళ్ళింది లక్ష్మి రాజిది
ఓకే దట్టు పెళ్ళకెళ్లి ఇచ్చిన్నా గోలు
లేద్
హ్మ్
ఇంకెన్ని ఉన్నయ్ కాల్స్
ఇంకా నీతో గలిపి ఇప్పుడు ఆ సిక్స్ అయి ఆ ఇంకా ఫోర్ ఉంటయ్ ఇదైయిపోతే
ఇది అయిపోతే ఇంకా ఫోర్ ఉంటాయా రేపు మా ట్లాడుదు లెక్క
అందుకే ఇదొకటి అయిపోతే ఇచ్చేద్దామని అమ్మ ఫోన్ చేస్తాంది
అమ్మ ఫోన్ చేస్తే మాట్లాడు
మాట్లాడ
దిస్ గర్ల్ ఫోన్ ఇ కల్ చిక్ చిక్ బొంబమ్ చిక్ చిక్ బొంబమ్ మీ రూమ్ పక్కన క్లీన్ చేసేసారా
కార్ట్స్ ఏసీ లగేజ్ కూడా పెట్టినావు ఆ ల్
చేస్తే వచ్చేస్తాం మేము పోరు పల్లాక పోతునం
జోతం
ఆ
ఎవరేమన్నారు మిమ్మల్ని మిమ్మల్ని ఎవరేం అన్నారు
రాము సారమ్మా చిన్నగా కాదొయప్ప
ఏమన్నాడు
ఆయన ఇక్కడి నుంచి పోదండి కదలండి అనంట అందుకని ఆ రూమ్స్ అక్కబెట్టుకొనిడు ఇక్కడ కూర్చుని ఉన్నాం మేము
ఎప్పుడన్నారు
ఆ రూమ్ మొన్న అన్నాడంట కదలండి అని చెప్పి వీళ్ళొచ్చి అక్క వస్తా సార్ అక్క వస్తా వెళ్తాంని చెప్పన్నారంట
హూ
మే శృతి మే
నీ ఫోన్ చేయొచ్చు కదా నువ్వులు కితా ఫోన్ చేస్తున్నావు
ఆ
నీ ఫోన్స్ చేయొచ్చు కదా
నా ఫోన్ ఆ రీచార్జ్ లేదు అందుక న ఇమకి నెంబర్ చేయిపి చేయిపించ అయి బి ఎవర్ద అనుకోనింది అ ఎవరు మీరు అనంటూనవు
ఓ వా వా వా వా వా భలే బోర్ కొడుతుంది అందసలా కాలేజ్ ఉంటేనే బాగుండనుకునేది ఇందుకే నేను ఊరికేనే కాదు రేపా ఎగ్జామ్ అండి ఎగ్జామ్ ఏం రాస్తాం
రాయా లేదు
బీబీకే బిబీకే ఎగ్జామ్ ఏం అర్ధం కావట్లే ఏం జేయాలో ఏవొ
ఏం చేస్తమ్
తిక్కలేస్తాంది అయిపోయిందిలే ఈల్ళు ఎగ్జామ్స్ వస్తున్నాయ్ కాబట్టి మనళ్ని అంత పట్టిచుకోర్ అనుకుంటన్నా నేను సబ్జున్ సబ్జూనియర్స్కి
వాళ్ళక్ ఎగ్జామ్స్ ఉంట మనక్ ఎందుక్ పట్టించుకోరు
వాళ్ళకి ఎగ్జామ్స్ కదా అంతగా పట్టించుకోరు మనల్ని అనుకుంటున్నా
మనలోని ఎందుక్ పటిించుకోర్
వాళ్ళ్ ఇన్విజిలేషన్ ఎళ్తార్ కదా
హా పెద్ద ఇంజిప్లేషన్ వాళ్ళ్ ఎంతమంది ఉన్నారు చాలా మంది ఉన్నారు వాళ్ళ్ ఎనభై మంది దాకుంటారు
ఆ అంగులే మిది ఇంకా ఎన్నిన్నాయి
నాయక
ఆ
మూడు
ఓకే నా ఇంకా ఫర్
నేను అసలు మా అంటల
ఆ
నేను అసలు మాట్లాడలేదు అది ఎవరితో
మె మాట్లాడవమా అయిపోతే బెటర్ అనుకున్నాను అయిపోోతే బెటర్ అనుకోని
నువ్వు మాట్లాడవు కదా నా ఫోన్ తో నాకు కూడా ఆకలి వేస్తుంది నమస్తే ఫైవ్ మినిట్స్ ఫినిష్
ఆకలిైతా ఉంది ఊరుకనే ఈ రోజయితే పిచ్చి ఆకలి ఆ ప్లేట్ లో కొంచెం పెట్టించుకొని తినేసరికి చిన్ని ప్లేట్ నేను ఇప్పుడు తెచ్చిన ప్లేట్
ఎందుకు
ఆ అద్ది అమ్మా ఇంటి బాగుంది ఉంది అని చెప్పి నీట్ గా బాగుంది అని చెప్పి ఎత్తి పెెట్టిందే అది చూసే చిన్న ప్లేట్ ప్లేట్
హా
చార్జింగ్ పెడతా ఉండు
చార్జింగ్ ఉందా చార్జింగ్
ఆ
చార్జింగ్ ఉందా
చఛార్జింగ్ లేదు అదే తినేద అనిపోయినప్పుడు ఛార్జింగ్ పడేసి పోదాము అంటున్నా
వచ్చింది ర
హ ఎంత సేపు బోర్ కొతాది స ఎప్పుడుంటిక మే హలో ఏటు పోయింది ఇ పిల్ల హలో ఎటు వెళ్ళిపోయింది పాప చీ అందురు పోయద పోయేద ఎందు ా వ్యాస్ న ఆహా ఇంటికి ఎప్పుడు అంటున్నా
నేనా న శాటర్డే
సాటర్డే పరిమిషన్ తీసు నా ఆ అప్పని అడిగి
ప్రిన్సిపాల్
మాకు రంజాన్ పార్టీ ఏంది
ఏం కావాలి చెప్పు ఇంటికి పోదం పార్టీ అంతక
అది సేమ్యా ఇది చేస్తాళ్ళ స్వీట్
రాత్రీ తన్స అమా ఊర్లో చేయరమ్మా అది మిగతా వేరేవి తీసుకురమని తీసుకొస్త ఆ
హు సర్లే మేము ఇంటికి వచ్చేస్తాం అయితే
దా
ఆ మీ ఇంటికి వచ్చేస్తామా తీస్కాపో ఇంగా హ
ఊరంతా
ఆ అ ఇప్పుడు నేను పెడతా చార్జింగ్ కొట్టు మనర్షి మీది ఇంకా ఎంతసేపు మే ఆ ఆచ్చా
ఏ మని స
అ